హలో
హలో చెప్ప్రా
హాయ్ చెప్పు
ఏం చేస్తా
ఏం లేదు జస్ట్ ఇప్పుడే లేచ
ఓహో
ఫోన్ చూస్తున్నా ఇన్స్టలో రల్ చూస్తున్నా యూట్యూబ్ చూస్తున్నా
యూట్యూబ్ అయినా చూస్తాన్నాను నేను డైరెక్ట్ ఒకటే అదొ ఒకటే ఉంటంది అంత లాయల్ గా ఉంటాను నేను ఇన్స్టాతో మామూలుగా లాయల్గా లేను నేను చూస్తా అది చూస్తా లేకుంటే ఏది చూడను ఇక ఫోన్ తీసుకున్నా నా అంటే ఆటోమేటిక్ అది ఇన్స్టా ఓపెన్ అయితుంది ఎందుకు ఓపెన్ చేసిన రా అని మళ్ళ వస్తున్న బ్యాగ్ ఏ ఇదే కదన చే మని అని అక్కడ పెట్టి పని చేసుకుంటానా మళ్ళీ ఏదో అవసర వచ్చి ఫోన్ తీసుకు మళ ఇస్టానే ఓ వెెతా
ఉ
ఎట్లా తాన్మా పరిస్థితి
అవి ఇంస్టాలో యూట్యూబ్ లో అవి ఫుడ్ వీడియోస్ వస్తాయి కదా
ఆ
ఆ అ బాగుంతాయి
అవునును నేను నా యూట్యూబ్ లో మొత్తం బాగా ఉంటా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవి ఉంటాయి ఇంస్టా ఓపెన్ చేసి ఏదేదో వస్తాయి అంటే నేను చూసేటి కాకపోతే వరల్డ్ వైడ్గా అది న్యూస్ కావాలి అంటే అందరుూ వెయి టు న్యూస్ అవి యూస్్ చేస్తే నేను ఇన్స్టా యూస్్ చేస్తా
ఉ మోన్నటి వరకు అవి గ్యాస్ సిలిండర్డ్స్ అవి దొరకక మొత్తం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఇప్పుడు
ఏంటి ఇక్కడ అయితే ఆ పూరి వేయడానికి కూడా మానేసిారు గ్యాస్ షార్టేజ్ ఉందమ్మాలి టిఫన్ సెంటర్ ఒక రోజు ఊరి కావాలి నాకు అంటే లేదమ్మా గ్యాస్ షార్టేజ్ ఉంది కదా పూరి వేయట్లేదు అంతకైతే ఇట్ ఉందిో
ఆహ అద నరేంద్ర మోడీ తను ఒకక్కటి చెప్పింది కదా అది తననే ఫుల్ అది టడ్రోల్ చేసి జన్నరు అంటే గ్యాస్ సిలిండర్ అయిపోతేా అందులో ఏమంటారు మురికి కా వాళ ేస్ చేస్తే గ్యాస్ వస్తుంది అది అని చెప్పిండు కలుగుతాను
అవునవునా ఇన్స్టాలో రీల్స్ కూడా వచ్చినాయి అవి
ఉ అద ఫుల్ రోజ న్నదుానికి
వాళ్ళు రియల్ గా ట్రై చేస్తున్నారు వాళ్ళు
ఆ
బద్దామానే
అవి వారు ఇప్పుడయిపోద్దుో ఇక అండ్ దాని వల్ల మనకి ప్రాబ్లం అవు తుంది కదా
ఉ కాకపోతే ఇంకొంచెం బెటర్ే ఇరాన్ వాళ్ళు అంటే మన కోసం కొన్ని అట్లా పంపించడానికి రెడీగా ఉన్నారు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏం ద ఒక్క దగ్గర అయితే మ అ పాకిస్తన్ అఫ్గనిస్తాన్ చన అవుతుంది ఆ గాజా పల్చన్ మీద వాళ్ళ జరుగుతూనే ఉంది ఇంకా ఈసైడు ఇరాన్ వర్ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ కొంచం ఏమంటారు అది మెయిన్ ఉంటది ఫ్రెంట్ ఉంటది కాకపోతే ఇక మొత్తం నడి పెంచేది ఏ అమెరికా వాళ్లో సో ఇరాన్ ఏం జిత్తాండు వాళ్ళకి చిన్న చిన్నవి ఉంటాయి్ కదా స కండ్రైస్ గల్ఫ్ కంట్రీస్ వాటి మీద బామలు డండు వాళ్ళలాగాలని
అంటే యూఎస్బీసస్ ఉంటాయి కదా
ఉ వాళ్ళ జస్ట్ ఆర్మీ ప్లేసెస్ మీద ఎస్తాండి వేర ఎక్కడ వయట్లేదు
వీళ్ళేమో వాళ్ళది ఆ గ్యాస్ ఆయిల్ వాటి మీద ఇ స్తున్నారు
ఒక్క రోజు వచ్చిందిగాని
హమ్
మొత్తం ఆయిల్ ట్యాంకర్స్ మీద పడేసే ప్చ్ కావాలని చేసింది ఇప్పుడుమంటంది
ఆయిల్ రైన్ కూడా వచ్చిందంట
ఆ ఆయిల్ ర్రైన్ కూడా వచ్చింది హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాని వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు అది వాళ్ళ ఏంటి మంచిగా ఏసీలో ఉండి అంత హెల్త్ కేర్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు నార్మల్ పీపుల్స్ చేసుకోరు కదా అట్లా
ప్రాబ్లం ఉండే అంటే ప్రజలకి జనాలకి వాళ్ళకే అయితాయి పొలిటికల్ అంత ఉన్న వాళ్ళకి ఏం కాదు
అడ్జస్ట్ చేసిన ఎందుకు అంటే ఇరాన్ వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యే పొజిషన్ క వస్తున్నారు అని ఈ యుఎస్ వా అడు వాడికి ఇమ్మంటే అట్లా చేసిండు కాకపోతే ఏ మ్యాటర్ ఎవరికి తెలివట్లేదు
అవును మళ్ళీ పనే ఏమో ఫ్రీడమ్ కోసం ఉంటారు
ఫ్రీడమ్ కోసం అయితే వాళ్ళడు ఆయిల్ ను అసలు టచ్ే చేయడు వాళ్ళ
ఉ
వాళ్ళ ఆర్మీ బేసెస్ ని టచ్ చేయాలి కాగానీ ఆయిల్ ట్యాంకర్స్ ని టచ్ చేస్తే అది మొత్తం పీలి కెమికల్స్ అవి మొత్తం ప్రజలకి నష్టం అది ఎక్కడ ఫ్రీడమ్ ఉంది ఇంకా నాశనం చేయకపోతే చాలు వాడు
ొక్కన్ సంటా అంటే హార్ అదింది కదా హార్మోస్ అదే ఆయిల్ ద ఉంట్రి కదా అది వేరే కంట్ర నుంచి వస్తుంది కదా
ఆ
అదే ఇరాన్ దగ్గర నుంచి అటు నుంచి వస్తుంది అంతో
అ వాళ్ళకి ఏమి ఉందగ అట్టి ఎకు మన ఇండియా వాళ్ళ అయితే గ్రేట్ అసలు గ్రేట్ అంటే గ్రేట్ ఎందుకంటే ఆ వీళ్ళు ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ కమనీ చనిపోయినప్పుడు అట్లా చేస్తే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అక్కడనే ఉండండి అని చెప్తారు. అదే ఇరాన్ ఓడు ఆ ఇండియా పీపుల్స్ ఇట్లా సపోర్ట్ చేశారు వాళ్ళు మాకు హంబుల్గా ఉన్నారు వాళ్ళు చమ్ ఏమంటారు ఇట్లా సఫర్ చేయడం మాకు ఇష్టం లేదు. సో అందుకని థ్యాంక్ యూ అని చెప్తూ వాడు పర్మిషన్ ఇస్తాడు. అది ఎవ్వడు చూడడు. అదే వ ఏ మేము జస్ట్ సపోర్ట్ చేసి చాలు ఆ వెళ్ళిపోండి. మీరు అక్కడనే ఉండండి ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అంటారు.
అవును
ఘోరంగా చేస్తున్నారు. చెప్పు మరి ఇంకేంటి సంగతులు
ఇమీ ఉంటాయి ఏమి లేదు.
అంతేనా అఫ్
అంతే అది షాపింగ్కి వెళ్ళాం అనుకుంటున్నా
ఓహో
అట్టిగా డైలీవేర్ కోసం బట్టలు తీసుకుందాం అనుక్ కొంటున్నా
ఇక్కడ కొంచెం మన దగ్గర బెటర్ అ ఆల్మోస్ట్ అంతా వచ్చింది అట్లా టాక్ వచ్చింది.
కొంచం సమ్మర్ గదా కొంచెం కంఫర్టబుల్ గా ఉండే ఏది తీసుకుందాం అనేసి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా సాయంత్రం
ఓహో కొంచం సాయంత్రం అయితే బెటర్ ఎండ కొట్టదు.
మ్ అదే డే టైమ్ లోయితే ఫుల్ ఎండ కొడుతుంది.
గోరాం
ఆ కళ్ళు తిరిగి పని పడిపోతా ఇగ హా
అసలు కె వీక్ గా ఒడిసా అయినా ఎండ ఘోరంగా కొడుతంది.
అవును అంటే మొత్తం ఇప్పుడు అదే చెట్లు నరికేసి బిల్డింగ్స్ ఇల్లులు మొత్తం మనమే ఆగం చేసి అట్లా చేస్తున్నాం కాబట్టే ఇట్లా అయితుంది.
ఉమ్
ఎక్కువ ఎండ కొట్టడం ఎక్కువ వర్షాలు పడ్డం ఎక్కువ చలి అవ్వడం మళ్ళీ ఒకటే సీజన్లో అవి త్రీ ఉండడం. ఒకటే రోజు త్రీ సీజన్స్ ఉండడం.
ఒక్కడే లో
ఆ వాయిస్ రావట్లేదు నీది
ఒక్కడే లో వస్తున్నాయి వేథర్వి
కొంచెం అందరి చెట్లు పెట్టి చమ్ కొంచెం వాతావరణం ఆగం చేయకపోతే మంచిగా ఉండు
అందుకే ఢిల్లీలో ఉంటది అది కాలుష్యం ఎక్కువైంది ఎయిర్ పొల్యూషన్ లైఫ్ టైం తగ్గింది. అక్కడ నెక్స్ట్ మన ఈ ముంబై కల్కత్తా హైదరాబాద్ లీస్ట్ లో ఉన్నారు రెడీగా
అంటే అంతా ఎక్కువ ఫ్యాక్టరీస్ ఆ ఫ్యాక్టరీలు ఉండే అది పోగలు అది వచ్చి మళ్ళీ బైక్స్ టాక్సీస్ వీటిది.
సెల్ఫీ సెల్ఫ్ వెహికల్స్ ఎక్ ఎక్కువ ఉంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం ఎక్కువ పొల్యూషన్ అవ్వడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ ఈ ట్రావెల్ ఏజెన్సీస్ అప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ అత్ అవి యూస్ చేస్తారు. ఎందుకు వేరే కంట్రీస్లీలో యూస్ చేయట్లేద అంత మంది ఉన్న మెయింటైన్ కరెక్ట్ గా చేయాలి అక్కడైయితే హెచ్వై లో ఉన్నాయి ఏసీ క్యాబిన్స్ ఉన్నాయి బస్ స్టాప్స్ కి కాకపోతే దాంట్లో ఏసీ రాదు వేడి ఎక్కువ ఉంటది పవర్ చార్జింగ్స్ ఉండవు అక్కడ బస్ వచ్చి ఆగుతదో ఆగదో అదొక డౌట్ మదీ ఫ్రీ బస్ కు పెట్టిన కాడనుంచె బస్సైతె ఆపటలేడు వాడు
అవును ప్రాబ్లం అయితుంది కదా
మ్
చాలా గొడవలు అయితున్నాయి ఆ లేడీస్ కి అందులో వాల్యూ ఇవ్వట్లేదు బస్ ఎక్కినప్పుడు మొత్తం ప్రాబ్లమ్స్ అయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము అమ్మ నేనైతే అస్సలు తల అమ్మ ఇప్పు ఇప్పడే వరకు అయితే అంటే ఇన్స్టాలో అది బయట చూసిన న్యూస్లో టీవీలు చూస్తున్న తప్ప ఎక్కలేదు బస్సు పడుదు
సేమ్ నా కూడా పడదు బస్
అందుకోసం నేను బస్సు అవి ఎక్కను
మ్ సరే రా
సరే
బాయ్